హలో
ఆ బావున్నావరా
బావున్నక్క మీరు బావున్నారా ఏం చేస్తున్నావ్
అయిన ఏం లేదురా ఇగో చదువుకుంటున్నా నువ్వేం చేస్తున్నావు
ఖాళీ అక్క సండేగా ఇప్పుడే లేసినం
అవునా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చెయ్యవ ఇగ
ఇగ సండే వస్తే స్కిప్పే అక్క ఓన్లీ, లంచ్ డిన్నర్ అంతే.
అవునా, కానీ అట్ల అయితే ప్రాబ్లమ్ గద ర టైమ్ టు టైమ్ తినాలి కదా.
ఉమ్ అదే అక్క, ఇక సండే నిద్ర కోసం టిఫిన్ సాక్రిఫైస్ జెయ.
అదే నైట్ అన్నది.
టెన్ అయిపోతే టిఫిన్ వెట్టారు లేస్. అచ్చేసరికి టెన్ టెన్ తట్టి అయిపోతది ఇప్. ఇప్పుడు ఎళ్లా అడిగితే మళ్ళీ మనల్నే తిడతరు, పొద్దు పొద్దు తిట్లు వడే బద్దుల్స్ సైలెట్గా రూమ్ లో ఉండది బెటర్ అని.
అవునీ అవిగుడ సేమ్.
లేమ్ మార్నింగే లేస్తారా అక్క మీరు సండే.
మార్నింగ్ అయితే ఈగట్ల లేస్త. నేను వడుకున్నదే ఫోర్ కి వడుకున్నా.
ఇగ ఎందుకు కక్క అంత లెట్ మరి.
నిద్ర వొస్తా లేదు రా.
సేమ్ నేను టూ.
అదే అందుకనే.
టిఫిన్ చేసారా అక్క మరి.
అంటే అ చేసీన్ల్ల ఇ రోజు మాకు ఉక్మ అదే నాటరవ్వ ఉంటంది. ఏమ్ ఆహాలు పెట్టారు.
ఆహా లంచ్ ఎప్పుడక్క, మరి లంచ్ టైమింగ్స్.
టువెల్ టు ఓ వన్ టు మాకి.
ఎట్లుంటందక్క మరి హాస్టల్ ఫుడ్డు.
బా ఉంటది బానే ఉంటది గాని కొన్ని కొన్ని చదివిన. సారీ నచ్చకపోతే, బయటి ను దేచ్చుకోనీ దింట, నిన్న నైట్ అదే పరిస్థితి అయి.
అవునా అక్క, నాయి మా కూడా నైట్, క్యారెట్ కర్రీ.
ఈ క్యారట్, ఉమ్ క్యారెట్ అంటే, తినేవాళ్ల. అ హా మేమ్ క్యారెట్ గుడ తి. తినే వాళ్ళం గనీ, మాకు క్యాబేజీ పెట్టి. ఈగ హ హ.
ఆహా క్యారెట్ అస్సలు, అ ఉట్టిగా తిననికే నచ్చదు. ఇంకా దాన్ని కర్రీ యేసుకొని తినాలంటే ఆమ్మో.
కరంటీ.
అన్ని హాస్టల్ కొచ్చాయేమో అన్ని. వింత వింత, కర్రీస్.
ఇంకేమున్నాది, ఇవ్వాల గిట్ల అనక్కాయ్ ఇప్పుడు మార్కెట్ లో తక్కువ. అన్నీ, ఎక్కువ రేట్స్ ఉన్నాయి గదా, కూరగాయలకి.
ఉమ్, అవునక్క. లండర్స్ ప్రాబ్లమ్, వెజిటేబల్స్ ప్రాబ్లమ్.
అదే. తక్కో రేట్ కూరగాయలు తీసుకొచ్చి వండి పెడతారు మన హాస్టల్.
అంతే ఇగ వండి పెట్టిస్సతల్. ఇప్పుడు సిలిండర్స్ వల్ల. సిలిండర్స్ లేవు, వంటలు ఎక్కువ జెయకూడదు, అని అంటున్నారు.
ఓకే సరే అట్లా అనేసి నిన్ను ఇట్లా పెడుతున్ననీ.
ఉమ్, అదే కాలేజ్ ఏమో హాలిడేస్ ఇవ్వరు, హాస్టల్ లల్ల ఏ. అమ్మ అట్లటారు. సండే గద అక్క, మరి బైటికి ఎటు అల్తాలేరా ఇట్లా టెంపుల్స్. ఉమ్ బైటికి ఔటింగ్.
ఏ చు వాతవరణం ఎట్లుందో చుసున
అదే అక్క ఎండని జూత్తనే బయటికెళ్లాలనిపిత్తలేదు
అదే ఎండకాలం మమ్మ ఎల్లడం కష్టం
అవునక్క ఫుల్ ఎండలున్నాయి
అసలు వానకాలం మనల మంటడాకాల మన ప్రాబ్లమ్
ఎమక్కా
అటు వానకాలంలో ఎల్లలేము ఎండకాలం ఎల్లలేము ఏదన్న ప్రోబ్లమ్
ఉమ్ చలికాలం ఒకటే బెస్ట్ సీజన్ మంచిగుంటది
చలిగ్గూడా తట్టుకోలేము గదా
నాకైతే వింటర్ ఒక్కటే మంచిగనిపిస్తది
ఊహు కొందరికి ఇగ వింటర్ నచ్చుతది కొందరి మరి సమ్మర్ గదా ఇప్పుడు ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయ్ సూడన్ ఫ్రూట్స్ ఉంటాయ్ గదా
మార్చ లోనే ఇంకా ఫుల్ ఫుల్ ఎండలు అనిపిస్తుంది ఇంకా ఏప్రిల్ మే లో అయితే ఇంకెట్లాంటుంది టదో వెదరు ఇలా బయటికి ఎళ్ళలేం గావచ్చు ఇగప్పుడు
అస్సలు పోలేం రా అస్సలు ఫుల్లు వేడున్టాందిక చానా కష్టంగుంటది వాటర్ అయితే ఫుల్ హీటెక్కిపోతాయి మన ఇంట్లో ఉన్నట్టు ఓలు ఉండరు
ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ పెట్టి అది కాస్త బయట పెట్ అతే జాలు మొత్తం వేడయిపోతాయి వాటర్
అదల్దా
ఆ అంత డిగ్రీస్ ఎండ కొడతదిగ
మ కరంట్ ఏరియట్లేదు వాటర్ ని వాటర్ ని స్కెస ఉంటారు అద అ ఏ ఎప్పిన వస్తుంద
ఏమక్క
మా హాస్టల్ లో కూల్ వాటర్లు తీసుకొని సరే ఉంటంది కదా సగు లు ఎక్కువ అవుతది అని వే చండకుండయి లేదు లేదు కుండ దిస్కాచ్చి పెట్టిరు కదా
ఫ్రిడ్జ్ ఉంది కాలేజీ లో కాలేజీ లో గుడా ఫ్రిడ్జ్ ఉంది కాలేజీ లో వాటర్ అయితే ఇంకా చల్లగా ఉంటాయి ఇక్కడయినా అప్పుడప్పుడు సరిగ్గెయ్యర్ గాని కాలేజ్ లో మాత్రం మంచిగా ఉంటాయి కూల్ వాటర్
అదే
ఫ్రిడ్జ్ కూల్ ఫ్రిడ్జ్ కూలర్ లేకపో అయితే ఈ ఎండకు బతుకుడు కష్టమే అనుకుంటారు ఎవరైనా
అంతే గదా
నార్మల్గా స్లాబ్ ఉంటే ఓకే గాని రేకుల ఇంట్లో అయితే అసలే ఉండలేము
అబ్బ
మా అమ్మమ్మ వాళ్ళవి గూడా రేకులే పాపమ్మ అక్క
రేకులయినా ఉండలేము రేకులయినా ఉండలేము ఇప్పుడు ఈ ఇండ్లల్లా బిల్డింగ్ లో కూడ ఉండలేం కా బిల్డింగ్స్ లలో కూడ ఉండలేము. అంత మీరుంటే, ఇ సిటీలలో అయితే చాలా కష్టం. పండక్కి ఊరెళ్తున్నావా రా మరి, ఉగాది వస్తుంది కదా! హలో
వినిపియట్లేద్ అక్క మీ వాయిసు. హలో
పోతున్నావా అంటున్న.
నేమో అక్క ఇగ నేను సమ్మర్ హాలిడేస్ ఇచ్చి, వచ్చినప్పుడె వెళ్దాం అనుకుంటాన. నేను వచ్చి రావడమే లేట్ వచ్చిన.
అవునా! మీకు సమ్మర్ హాలిడేస్ కూడ ఇస్తారా బీఫామ్ లో?
ఇస్తరు. ఏప్రిల్ ట్వంటీ నుండి జూన్ ఫస్ట్ వరకు ఇస్తారు.
టూ హై ఇప్పుడు ఒకసారి కూడ వెళ్లాలనిపియట్లేదా ఏంటి?
ఇస్తరిస్తరు పాప్ ఇంత ఎండకు ఎట్ల పోతమని, ఏదో అట్ ఇట్ల మీద మా మీద దయతో ఇస్తారు.
ఓకె నా
బాగ ఎండలు కొడతానయి కాదక్కా ఇస్తరు. అన్ని కాలేజీలకి మే ఫస్ట్ కి అట్లిస్తారు. మా కాలేజ్ కి ఏప్రిల్ ట్వంటీ కి అట్ల ఇచ్చేత్తారు మా ప్రిన్సిపల్ స సార్ చాలా మంచోడు. హ్మ్
మ్హు. భా, ప్రిన్సిపల్ మంచొల్ల! బానే ఉంది. కథ. మ్ హ
ఇంకా అక్క మరి? మీకేం హాలిడేస్ ఉండవా అక్క?
మాకేం హాలిడేస్ లేవుర. ఎప్పటికి నడుస్తనె ఉంటాయి.
అవునా అక్క.
ఇప్పుడేం హాలిడేస్ లేవ్. కాకపోతే మాక్ హాలిడేస్ అంతా వచ్చివి ఫ్రైడే, సాటర్డే అట్ల.
మ్ ఇప్పుడు ఉగాది, రంజాన్ అన్ని, కలిసోచ్చేసరికి ఇప్పుడు ఒక ఫోర్ డేస్ ఇత్తరు.
మ్ అవును. ఉగాదికూను రంజాన్ కి ఒక్కొక్క రోజు ఇస్తారు అంతె.
అవున అక్క రేపు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. ఇవ్ ఇవాళ నాకు సండే చికెనే ఉంటది. మళ్ళా ఈవినింగ్ పప్పు పెడతారు మరి, చికెనే కానీ, పెడతారో లేదో. అవునక్క. మేబి గ్యాస్ లేదు అది లేదు అంటున్నారు. పెడు ఉంటారో లేదో మరి. చూడాలిగ కిందికెళ్ళి.
అవును. ఇప్పుడైతే గ్యాస్ కష్టాలు బాగున్నాయి. అందరూ, ఎట్ల అన్నంటే మళ్ళీ మా స్కూల్ కుక్కర్లలో నాలుగేసి ఏసీ వండుతున్నారు.
అవునవును. మా హాస్టల్ ఆంటీ కూడ తెచ్చింది రైస్ కుక్కర్.
బాగుంటాదా ర మరి మీ హాస్టల్లో ఫుడ్?
ఓకె ఓకె అక్క. ఎంతయినా, ఎంటి ఫుడ్ లాగైతే ఉండదుగా
అవును ఎక్కడైనా అంతే
అదే అక్క హాస్టల్ ఫుడ్ అంటేనే ఇయ్యోచ్చు ఇగ టూ రేటింగ్స్ అంతే అంతకంటే ఆ ఇంటిని బీట్ చేయలేము అ ఎంత మంచి హాస్టల్ అయినా ఇగ వాళ్ళు వాడే ఫుడ్ ఉమ్మ్ ఆయిల్ కి వాళ్ళు చేసే దాన్ని బట్టి అంత పర్ఫెక్ట్ ఏముండే ఇంటిలా
అంతే ఈ మధ్య షాపింగ్ వెళ్ళినవా మరి ఏమన్నా
అక్క
షాపింగ్ కి ఏళ్లినవా ఈ మధ్య ఏమైనా
లేదక్క ఎటేల్లలేను ఇంటి నుండి వచ్చిన రోజు కాలేజే ఉంటుంది కాలేజ్కి వెళ్ తను ఇవాళనే చర్చికి వెళ్దాం అనుకున్నా గాని ఇగ ఎల్లలే నెక్స్ట్ సండే ఏల్లాలిగా
అవును మీ ప్రేయర్స్ ఉంటాయి కదా
ఆ సండే సండే ఉంటాయి ఇక పోలే చాత నాయ్ తలేదు అలా నెక్స్ట్ సండే అయినా పోవాలి
అదే ఎవరి దేవుడు వాళ్ళకే అట్లా సరేరా మరి ఇకున్నా జాగ్రత్త
ఓకే అక్క
ఒకే రా